నమస్కారం అండీ ఎలా ఉన్నారు
బాగున్నా అండి మీరు బాగున్నారా
డి
ఏముందండి ఇంకా రేపు పండగ అని ఇంకా పనులు చేసుకుంటూ ఉన్నాము
ఓ అవునా అండి
అవునండి
ఇక్కడ మా ఊరు లో అయితే రేపు జాతర ఉందండి, తెలుసా మీక ఏమన్నా ఐడియా ఉందా జాతరల గురించి
ర తెలుసండి
ఆ మా ఊర్లో అయితే ఇప్పుడు సమ్మర్ లో మొత్తం జాతరలు జరుగుతాయి, ఆ అ సిత్తం తిరనాలా అని చెప్పేసి కొ చోట్ల తిరునాల్ లు అని అంటారు జాతరలు అంటారు తేర్లు ఇగ్గుతున్నారు తేరుకెళ్తున్నాము అలా అంటారు కదా కొని కొన్నీ చొట్ల
హా కొన్ని కొన్ని ఊర్లల్లో ఏందంటె జాతర అంటారు తిరునాళ్ళు అంటారు
ఆ అలా అన్మాట ఉమ్ ఎప్పుడన్న ఎల్లార అండి ఏదన్న తిర్ నాలు మీ ఊర్లో జరుగుతాయ ఏమన్నా అలా
ఆ మా ఊరు గంగమ్మ తిర్నాల పొలేరం తిర్నాల అని ఇలా జరుగుతుంటయి ఇంక అక్కడికి వెళ్తా ఉంటాం అన్మట ఇంక అందరం మా బంధువులు పిల్చుకొని ఫ్రెండ్స్ ని గాని అందరిని ఇంక ఆ రోజు మా దగ్గరికి పిల్చుకొని మా దగ్గర భోజనాలంట మా ఇంట్లో భోజ భోజనాలు అట్లా పెట్టుకొని గుడి దగ్గర పెడతార్లే భోజనాలు మా ఇంటి దగ్గర కాదు ఊమ్ ఇంక వాళ్ మా దగ్గరే ఉండిన్ తర్వాత త ఇంక రాత్రి ఇట్ల ఈ రాత్రి పూట స్టార్ట్ అయిద్ధి అన్మాట తిర్నాల బాగా ఆటల గానీ అన్ని అక్కడె ఉ రకరకాలుగ అమ్ముకునె వాళ్ళు గానీ డాన్సులు వేసే వాళ్ళు పాట్లు పాడే వాళ్ళు కోలాటం
అవునవునండి బా జరుపుతారు మేం కూడ ఇట్ సైడె ది కోటంక తిర్నాలని ఆ సుబ్రమణ్యేశ్వర స్వామిఎట్నికి బా జరుపుతారండి ఇక్కడ కూడా బట్ త్రీ టైమ్స్ త్రీ డేస్ ఉంటుందన్మాట ఇ తిర్నాళ్ళు ఆ బా జరుపుతారు అక్కడికెళ్ళేసి మేము ఇక్కడ్నించే క్యారీ తీస్కెళ్తాం అన్మాట దూరం అన్మాట మేము ఉండె ఊరికి ఆ తిర్ణళ్ళకేళ్ళడానికి కొంచెం లాంగ్ అన్మాట అందుకని ఇక్కడ్నించె వంట చేసుకొని క్యారి తీసుకెళ్తాం అన్మాట మధ్యలో తినడానికి ఏదన్న ఇబ్బందికి ఎల సమ్మర్ కదా సో అందుకని వాటర్ క్యాన్ కూడా క్య ఏదన్న తినడానికి బయట అంటే తినలేం కద అందుకని ఇంట్లో నుంచే చేసుకేళ్తాం అన్మాట ఆ అక్కడె ఎల్లి బాగ ఎంజయ్ చేసి అక్కడె నిద్దర చేస్తం అన్మాట ట కొన్ని అలా ఆ మ మళ్ళీ వెన్ టనే రిటర్న్ రాకొకకుండా అక్కడ నిద్దర్ చేసి నెక్స్ట్ డే మన్మేమన్న షాపింగ్ అక్కడ ఉంటయ్ కద ఏమన్న కొనుకునై ప్రసాదాలు అవి ఇవి ఆ దర్శించుకొని రిటర్న్ మరి నెక్స్ట్ డే బయల్ దేర్పోతాం అన్మాట
అంటే మీరు అక్కడ వేరే ఊర్లోకి ఏళ్తారా
అవునండి వేరే ఊర్లో అది అన్మాట మేమున్నవు ఆ అవునవునండి మేము ఉంటున్న ఊర్లో కాకొకుండా అది కోటంక తిర్నాల అనీ ఆ ఓ అక్కడ బా జరుపుకుంటారన్మాట ఊమ్ అది మేమున్ న్న ఊరి నించి అక్కడికి ఒక రెండు గంట్లు పడుతుంది హలో
ఇట్లెం జరగవ్ తిరునాల్ జాతర్లు
హ్మ్ మా ఊర్
మీ ఊర్లో తిరునాళ్ళలు జాతరలు అలా జరగవా.
ఆహా అలా జరగవండి ఆ మేము ఉంటున్న ఊరికి ఒక రెండు కిలోమీ అట్ సైడ్ అన్ని బాగా జరుపుకుంటార అనమాట మా మా రిలేటివ్స్ ఉన్ననమాట అక్కడ పల్లెల్లో సో వాళ్ళు మమ్మల్ని పిలుస్తారనమాట. హ్మ్ మేమే మా ఊరు. అంటూ ఏం స్పెషల్ గా జరగవు అంటే నార్మల్ గా ఇలా పండుగలు చేసుకుంటాం అనమాట ఉగాది గాని సంక్రాంతి గాని ఇలా అన్ని పండుగలు చేసుకుంటాం కానీ జాతరలు ఇలా తిరణాల అంటే మా ఊర్లో ఏం జరగవు ఒక శివరాత్రికి ఒక్కటి ఆ తిరనాలు అని జరుగుతున్నా అనమాట ఊరికే రతం ఇగ్గి రతం ఇగ్గుతారునమాట అది కొంచెం బాగా చేసుకుంటాం అదొక్కటే ఉంటుంది శివరాత్రి రోజు మాత్రమే అలా చేసుకుంటాంనమాట ఆ తీరణాలు అని అద శివరాత్రికి మాత్రమే మా ఊర్లో అలా ఇంకా రిమైనింగ్ ఏదన్నా కాని ఇంకా వేరే అంటే కొంచెం బాగా చేస్తారు కదా జా జాతరలు అని తీరణాలు ఇట్లాంటివన్న మా ఊర్లో జరప జరగవు అనమాట అందుకని వేరే పల్లెల్లో ఉన్న మా రిలేటివ్స్ వాళ్ళు ఇన్వైట్ చేస్తే మేము వెళ్ళి అక్కడ. కొంచెం అలా అటెండ్ అవుతూ ఉంటాం అన్నమాట
ఓకే అంటే మీకు తిరనాలక జాతరల అట్లా వెళ్ళడం బాగా ఇష్టమా
ఆ ఇష్టం అండి చాలా ఇష్టం ఎప్పుడప్పుడు అంటే సంవత్సరానికి ఒకసారి కదా వెళ్ళాలి దర్శించుకోవాలి మంచిగా ఎంజాయ్ చేయాలి అట్ల అనిపిస్తుంది అనమాట మళ్ళీ అంటే ఇప్పుడు వెళ్తే బాగుంటుంది కదా ఏదన్నా గాని మనకి ఆ అలా అ నేను మంచిగా వెళ్తుంటాను వాళ్ళు పిలిచినప్పుడు ప్రతిసారి వెళ్ళేస్తుంటాము వాళ్ళు పిలిచిన పిలవకపోయినా మేము సపరేట్ గా ఎళ్ళైనా దర్శించుకుంటాం అనమాట దేవునికి వెళ్ళి అలా అనమాట ఇంకేంటండి మీరు అ వెళ్తుంటారా అందరు ఫ్యామిలీ అం వెళ్తారా మీరు ఒకరే మాత్రమే వెళ్తుంటారా ఏదైనా జాతరలకి
అంటే మా ఊరు పెద్దది అనమాట బాగా మా ఊర్లో మా పక్క ఊర్లో బాగా జాతరలు జరుగుతా ఉంటాయి వెళ్తే కు కుటుంబం కుటుంబంగానే వెళ్తాము బాగా జరుపుకుంటాము ఆ కోలాటం వేస్తాం మేము కూడా అందులో
ఆహా అవునులేండి హు
హ్మ్ అట్ల బాగ
హ్మ్
అంద
అవునండి ఇక్కడ సమ్మర్ కదా ఇప్పుడు ఎండలే ఆ
త
హలో
ఆ
హలో
వస్తుందా
ఆ అదే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అటు ఎలా ఉన్నాయి అంత వాతావరణం ఎలా ఉంది వేడిగా ఉంటుందా ఏంటే ఇంకా ఎక్కువ ఎండలుగా కాస్తున్నాయి బాగా
ఆ అసలు విపరీతంగా మేలో కాసిన ఎండలు ఇప్పుడు మార్చి నుంచి స్టార్ట్ అయిపోయాండి
అవునవునండి ఇప్పుడు ఇక్కడే ఇప్పుడే ఇలా ఉంది ఇంకా ఇంకా రెండు నేళ్లు ఇంక ఎలా ఉంటుందో ఏంటో ఏంటి ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటున్నారా
జాగ్రత్తలు అంటే ఇంకా చిన్నపిల్లలు ఉంటే వారిని బయటికి రానీకుండా చూసుకోవటం ఆ పెద్ద అంటే బాగా వయసు అయిన వాళ్ళు ఉంటే వాళ్ళని చిన్నపిల్లల్ని బయటికి రాకుండా చూసుకోవటం అంటే ఎండ దెబ్బకి మళ్ళా వాళ్ళు ఎక్కడ నీరసం అయిపోతారు వాడ దెబ్బ తగులుతాది కదా
అవునువునండి మా
ఉన్నమూటి కొంచెం తక్కువ ఉన్న వాళ్ళ మనమే కొంచెం తిరగలేకపోతాం కదా ఆ వాడ దెబ్బనే తగిలితే ఇంకా పిల్లలు అంటే కొంచెం కష్ట కష్టం కదా బాగా చల్ల నీళ్ళు తాగడం గాని రాగి జావా తాగటం ఫ్రూట్స్ ఎక్కువ తినడం జ్యూస్లు అవి తాగడం ఇంక ఎండ్లాకాలం అంటే కూల్ డ్రింక్స్ మొత్తం అవాయిడ్ చేయటమే మజ్జిగ లస్సీ ఇంకట్లా చల్లదన మ్ మీరు మీరేమన్నా జాగ్రత్తలు తీసుకుంటున్నారా
బాడీ రిఫ్రెష్ అవ్వడానికి నేనైతే రోజు ఆ ఆఫ్టర్నూన్ టై లో లెమన్ వాటర్ తీసుకుంటానన్మాట అది మా సైడ్ ఏమంటారంటే దాన్ని షర్బత్ అంటారు మీకేమన్నా ఐడియా ఉందా
ఆ ఆ విన్న నీపేరు
ఆ మేము మా సైడ్ అయితే మీరేమంటారు నాకు తెలిదు ఆళ్ళెమన్న ఒక లెమన్ వేసి లెమన్ పిండుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో లెమన్ శు షుగర్ యాడ్ చేసి అల తాతం కదా ఆ లెమన్ వాట్ ట్ర ఐడియా ఉంటుంది షర్భత్ అంటారు మా సైడ్ సో అది తాగుతాం కంపల్సరిగా అండ్ నైట్ టైమ్స్ ఖచ్చితంగా మజ్జిగ తీసుకుంటామన్మాట ఒక గ్లాస్ మజ్జిగ అందరూ ఫ్యామిలీ అందరం కి మజ్జిగ కంపల్సరీగా తాగుతామండి
ఆ ఆ
అలా అన్నమాట ఏ భలే ఎండలు ఎక్కువ అయిపోయినాయిండి ఇక్కడ అసలు ఉండట్లే సెగ చాలా వచ్చేస్తుంది
అంటే మీకు ఎండలు బాగా ఎక్కువగాఆఆ అంటే మీ దగ్గర్లో సముద్ ద్రాలు ఏమైనా ఉన్నాయా
దగ్గరంటె సముద్రాలు కాదా నది నది ఉందండి ఇక్కడ బాగా మీకు తెలుసా ఇక్కడ ఒక నది ఉంది మాకు దగ్గరలోనే ఒక నది ఉందన్నమాట ఆ అంత నది ఉన్నా కూడా మాకు కొంచెం హీట్ అన్నమాట ఈ సమ్ సమ్మర్ లో చాలా హీట్ అన్నమాట మా మా ఊర్లో
ఆ
హ్మ్ చాలా హీట్ అన్నమాట ఆ సెగ ఎక్కువ వస్తుంది అన్నమాట మా టెన్ నుంచే స్టార్ట్ అయిపోతుంది అసలు బయటికి వెళ్ళలేము ఈ సమ్మర్ లో మీకేమన్నా సముద్రాలు గాని నదులు గాని దగ్గరున్నాయా మీరు ఉంటున్న ప్లేస్కేమన్నా హలో మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి
ఆ
హలో ఆ చెప్పండి ఇప్పుడు క్లియర్ గా వినిపిస్తుంది ఇందాకటి నుంచి వినిపించట్లేదు
ఆ ఓకే అండి
సిగ్నల్ ప్రాబ్లమా ఏమన్నా.
లేదండి. నాకు ఇక్కడ పుల్ సిగ్నల్స్ ఉన్నాయి.
కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది. చాలాసేపటి నుంచి సరే అండి. ఇంకా ఏంటి, ఏంటి విశేషాలు ఈ నైట్ కి ఏం చేస్తున్నారు వం ట్ట
నైట్ కి ఇంకా వంట అనేది ఇంకా ఏమి అనుకోలేదు. అంటే ఇంకా టైం ఉంది కదా. తొమ్మిదికి, పదికి కదా.
అవునవును మధ్యాహ్నం ఏం తిన్నారండి.
మధ్యాహ్నం ఇంకా పప్పు, ఆమ్లెట్, వైట్ రైస్.
ఓ తర్స్ డే మీరు. నాన్ వెజ్ గుడ్డు అలాంటివి తింటారాండి.
ఆ మేము అట్లా ఏమి అనుకోమండి. అంటే తినేస్
ఓ మంచిదండి. కొంతమంది ఏంటంటే సాటర్డే గాని, తర్స్ డే గాని, మండే ఇలా తీసు కోరు కదా అందుకు అడిగాను. ఉ ఓకే.
సరే అండి.
తెలుసుకున్నా మీ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఉంటానండి. ఆ ఓకే అండి.